హలో
మీ దగ్గర నెట్వర్క్ సై ఉమ్ బాగుందా
ఏంటి నెట్వర్క్ ఏమి లేదు బానే ఉన్ ఉమ్ డాటా కూడా ఉంది కదా దాంట్లో
అవునా మరి ఎందుకు కట్ అవుతుందీ
ఏమో ఇంత ముందు కూడా వేరే వాళ్ళతో మాట్లాడుత్ తంది కూడ అలానే కట్ అయింది
మేబి చాలా మంది కాల్స్ మాట్లాడుతున్నట్టున్నారు అదే కట్ అవుతుంది నార్మల్ గా
ఆ కావచ్చు
మరి నా నెంబర్ ఎందుకు కలవడలేదు అసలు
తెలియదు ఇప్పుడు మీకు పంపించే కదా అలానే వస్తుంది మార్నింగ్ ట్రై చేస్తే అట్లనే వచ్చింది ఇప్పుడు అట్లనే వచ్చింది
నా ఒకదానికి వస్తుంది ఇంకా వేరే వాళ్ళకి చేస్తే కూడా అట్నే వస్తుందా
ఆ మీకొక్కరికే వస్తుంది ఇంతకు ముందు వేరే వాళ్ళతోటి మాట్లాడితే కనెక్ట్ అయింది కాలు వాల్కు టు మెంబెర్స్కి చేసా టూ కాల్స్ మ అనా ఒక నిమి
వన్ మెంబర్కి ఫోర్ ఫోర్ టైమ్స్ చేయాలంట
ఆ అవును తెలుసుగాని కంటిన్యూగా ఫ ఫోర్ మినిట్స్ంటే ఫార్టీ మినిట్స్ మాట్లాడాలంటే మాట్లాడలేం కదా వెంట వెంటనే టెన్ మినిట్స్ అయితే గాని ఫోర్ టైమ్స్ చెప్తున్నా ఏం అంతగానం ఏం మాట్లాడతాం టాపిక్
నది త్రీ డేస్ అవుతుంది ద ఫస్ట్ వచ్చి త్రీ ఫోర్ డేస్ ఆపియందని చెప్
అవునా కాల్స్ కన్ అంత ఆల్మోస్ట్ అయిపోయినయ
ఆ ఎక్కడ ఉంది ఇంకా నాది ట్వెల్వ్ కాల్స్ ఉన్నాయి తెలుస
అవును ఇంక మీ అన్న ఆఫ్ అయినయ్ మా ఇంకా స్టార్టింగె సిస్టర్
ఈ నేను కూడా ఎ ఎవ్వరు ఎవరిని అడిగినా బిజీ బిజీ అంటున్నారు ఇగ
అవును అట్లనే అంటున్నారు బిజీ బిజీ అం ఎల్లరు కొంచం లీ టైమ్ లిమిట్ తక్కువ ఉంటే బాగుండు ఆ వస్తాయి
ఆ వాళ్ళ కూడా ఎయిటీ రూపీస్ వస్తాయి ఊ
ఇప్పుడు మీకు కాల్ వెంటనే కట్ అయిన అప్పుడు సబ్మిట్ చేస్తున్నారా ఆటోమేటిక్గా వస్తుందట్లనే
జయాలి
ఆ
రేటింగ్ కాడా రేటింగ్ ఇవ్వాలి మనం బాగా మాట్లాడితే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నాం ఓలాటేట్టుగా మాట్లాడ్ అయితే వన్ టూ త్రీ అందులో ఇస్తునయం
ఆవునవును నాది కూడా అట్లనే అయింది ఇంత ముందు
అవును ఎక్కో ఒక్కొక్కసారి కాల్ కట్ టవుతుంది మనం చ అనుకో
ఆ అవును అది అవును కానీ అది వాళ్ళు చెక్ చేసి యాక్సెప్ట్ చేస్తా అన్నారు అట్లాంటి వాటి కి అమౌంట్ పే చేస్తా అన్నారు ఏం ప్రాబ్లం లేదన్నరు ఒకవేళ మనం కట్ జేస్తే ఆసెప్ట్ జే తేనంగా
ఊ ఏ అటి నుంచి మా కట్ట అవుతుంది కాబట్టి ఏ వాయిస్ కూడా వినిపించట్లేదు ఒక్కొక్కరిది
ఆ వినిపించట్లేదు
ఎ పెద్ద ప్రాబ్లమ్ ఐపోయింది
ఏం చేస్ తెల్లారే
తిన్లేదిగ వంట అయితుంది నార్మల్గా ఎప్పుడు ఫాస్టింగ్స్ కదా సెవెన్ థర్టీ కలా రివేస్ స్తాంమింక
ఈ ఇయర్ కూడా ఉండలేను ఫాస్టింగ్.
అమ్మో నా వల్ల కాదు పాస్టింగ్స్ నేను ఉండను ఎక్కువగా ఇగ కొంచెం పిల్లలు పెద్దగ పెరి ఏమో ఇంగ చెప్పలే
స్కూల్కెళ్ళొచ్చిల పిల్లలు
స్కూల్ కి ఎళ్ళోచ్చారు ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి రేపటి క్యాజువల్ ఎగ్జామ్సు ఆ ట్యూషన్ పంపిస్తా వాళ్ళని ఇప్పుడు సిస్క్ వల్ళది సి బి ఎస్ ఈ సెల్బస్
ఓకే అవునా
అందుకే వాళ్ళకి తొందరగా ఆ ఎర్లీగనే ఉంటయి వాళ్ళకి కొం చం
మ్ ఇంకా మరి
చెప్పాలి ఏం లేదు ఇంకా ఏముంది వంట అవుతుంది. మీది అయ్యిందా వంట?
ఆ మాదీ మార్నింగే వంట చేసిన అదే ఉంది కర్రీ ఇప్పుడు.
మ్ ఉగాదికి స్పెషల్ ఏం చే స్తరు
మేము ఉగాదికి, ఉగాది పచ్చడి చేసుకుంటాం మళ్ళీ భక్షాలు చేసుకుంటాము.
భక్షాలయితే నా ఫేవరెట్ తెలుసా
అవునా చేస్త గాని మీకు పంపి చేసుకుంటాం ఉగాది అంటే కంపల్సర్ గవి లేకుంట
ప్చ్ మీరు బాగా చేస్తారు మీ దాంట్లో మీ దాంట్లో బాగా చేస్తారు. ఉగాది
ఉగాదికి వచ్చే టైంలో భక్షలు కంపల్సరీ ఉంటయి. ఉగాదికి ఎవ్వరి ఇంట్లోనైనా ఉంటయి. ఈజీయే ఉంటయి కదా చేయడం ప్రాసెస్.
ఎంత ట్రై చేసినా ఏదో ఒక యాంగిల్ లో పోతనే ఉంటాయి. ఎం
ఆ అ ఒకసారి యూట్యూబ్ లో చేసి, సరి మళ్ళీ ట్రై చేయ్యడి. మంచిగా ఉంటుంది తినడానికి
మ్మ్ ఇందుకే నేను బయట నుంచి తెప్పించుకుంటా. లేక్తే మా ఫ్రెండ్స్ ఎవరైనా పంపిస్తారు ఇగ
అవునా ఇగ ఉగాది స్పెషల్ అంటే భక్షాలే మరి
హ్మ్ బాగుంటాయి చాలా ఇష్టం నాకు
థ్యాం చాలా మంది ఫేవరెట్
చాలా మందికిది ఇ కొంచం తీపి పులుపు ఉండాలి కదా అప్పుడు
ఆ అవును
ఉమ్ హ్మ్ ఏం చేస్తున్నారు ఏమంటాయింది ఈరోజు మరి
ఈరోజు పప్పు పాలకుర చేసిన సిస్టర్
మాది సిస్టర్ మాది చూడండి పప్పు టమాటో
అవునా
ఇక ఈ పప్పులే దినాల అనిపిస్తుంది అన్నమాట ఈ సమ్మర్ వచ్చేసరికి
ఆవును పప్పు
పప్పు ఎక్కువ శాతం పప్పులే తినాలనిపిస్తుంది ఇ మళ్ళీ మాకు ఫాస్టింగ్స్ కదా ఈ పప్పులే ఎక్కువ పోతా ఉంటాయి
అవున
అవి చికెన్ మటన్ తింటారు అంటారు కానీ అసలు చికెన్ మటన్ ముట్టాలనిపించదు నాన్ వెజ్ ఐటం ఏది ముట్టాలనిపించదు వెజ్ పప్పు ఉండాలి చారు ఉండాలి ఇలాంటి ఐటమ్స్ తినాలనిపిస్తుంది హలో హలో